చెప్పండండి
ఓకే వినపడుతుందా
ఆ వినప వినపడుతుందండి విజి సిగ్నల్స్ సిగ్నల్ వుండదండీ
హు ఆ అదే అదే అదే చెప్పన్ హలో
ఆ హలో చెప్పండండి
చెప్పండి ఎన్ని ఎన్నిసార్లు విజిట్ చేశారు గోవాకి
గోవాకి టూ టైమ్ విజిట్చేశానండి
ఓకే ఓకే అక్కడ ఇంపార్టెంట్ ప్లేసెస్ ఏవి చూసేవి ప్లేసెస్ టూరి టూరిస్ట్ ప్లేసెస్ ఉంటాయి కదా అటు సైడ్
అక్కడ క్యాసినో ఉంటుందండి మళ్ళీ ఇంకోటి బీచెస్ ఉంటాయండి మళ్ళీ స్పా సెంటర్స్ ఉంటాయండి చాలా ఎంజాయ్ చేసే ప్లేసెస్ చానా ఉంటాయండి అక్కడ గోవాలో
ఆహా ఫుడ్ ఎలా ఉంటుంది అక్కడ ఫుడ్
ఫుడ్డు మనం హోటల్ బుక్ చేసుకుంటే మనకు అన్ని ఫుడ్ డ్ అంతా వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు డ్రింక్ ఫుడ్ అంతా వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు
ఆ అంటే బ్రేక్ఫాస్ట్ ఏం ఉంటుంది లంచ్ ఏముంటుంది డిన్నర్ ఏముంటుంది వెరైటీస్
బ్రేక్ఫాస్ట్ వచ్చేసి ఇడ్లీ అ చిన్న దోశా అన్నా లేకపోతే ఉంటుంది మళ్ళీ మనకీ లంచ్ వచ్చేసి నాన్ వెజ్ ఉంటుంది చికెన్ మటన్ ఉంటుంది మళ్ళీ డ్రింక్ క్ డ్రింక్ వచ్చేసి మనకి ఆల్కహాల్ డ్రింక్ ఉంటుంది నార్మల్ డ్రింక్ ఉంటుంది హూమ్
అయితే మనము ఒకవేళ అక్ ఊ ఊ అంటే దానికి ఏమైన్నా మనం ఎక్స్ట్రా పే చేయల్సి ఉంటుందా ఏమన్న మనమ ట్రిప్ వైస్ కెల్ ట్రిప్ వైస్ కెళ్తే ఫ్రీ ఉంటుందా లేకపోతే ఎక్స్ట్రాగా ఏమనా పే చేయాల్సి ఉంటుంది
మనం హోటల్ బుక్ చేసుకు కున్న కొనే ముందే మనం అన్ని చెప్పాలి వాళ్ళకి మాకు అన్నీ ప్రొవైడ్ చేయాలి మీరు ఈ బ్రేక్ఫాస్ట్ లంచ్ డ్రింక్ అన్ని ప్రొవైడ్ చేయాలంటే వాళ్ళు దాన్ని బట్టి వాళ్ళు అమౌంట్ అనే డిసైడ్ చేసి చెప్తారు ఇంత అమౌంట్ అవుతుంది మీకు అన్నీ ప్రొవైడ్ చేస్తామని చెప్తారు వాళ్ళు
మన ఆహ అక్కడ ట్రిప్స మనం అక్కడ దగ్గర దగ్గర ఉన్న ప్లేసెస్ విజిట్ చేయాలంటే ఏమన్నా అంటే మనయొక్క ఏమమనా వెహికల్స్ ప్రొవైడ్ చేస్తారా లేకపోతే మనమే ఇట్లనే ఎలానా
వెహికల్ టాక్సీస్ ఉన్నాయండి మనం ఓలా ఓలా అని బుక్ చేసుకుంటాం కదా అ అక్కడ కూడా అలాగనే అక్కడ కూడా అలాగనే టాక్సీస్లు ఉంటాయి మన ఓలా ఉబర్ ఉంటే ఎప్పుడు బుక్ చేసుకొని పోవచ్చు
ఆహా అలా పోవచ్చు అన్నట్టు ఇంకా మీకు అక్కడ అంటే చెప్పండి చెప్పండి
ఇంకా మనం టాక్సీ మాట్లాడుకు మాట్లాడుకుం పోవచ్చండి
ఆహా అంటే అక్కడ మనకి చీప్ చీప్ గా దొరికేవి ఏంటి అం మనం బై చేాలంటేషపింగ్ చేయాలంటే
తీప్ అంటే మన వైన్స్ వైన్స్ అండి ఆల్కోహల్ అండి
ఓకే ఓకే ఓకే ఓకే అంటే అక్కడి నుంచి అ అ
ఇగా ఆల్కా అనే చాలా చీప వెరుతాయిండి మనకి
అలానా మరి అక్కడ తీసుకోవడం మనకు పాసిబుల్నా
పాజిబుల్నే ఒక టూ లీటర్స్ వరకు తీస్త తీ రావచ్చండి
తీసుకనిచ్చా ఓకే ఓకే ఇంకా మీరు అక్కడ
టూ లీటర్ సాల టూ లీటర్ సాలగాల్ ఎలా ఉంటుంది
ఆహా ఇంక్కడ మీ ఇంకా మీరు అక్కడ అక్కడే ఏమేమి ఇంకా వేరే ప్లేసెస్ వెళ్లారాండి ఏమనా
అక్కడ మొత్తం బీచెస్ ఉంటాయండి మనకు అన్ని బీచెస్ బీచెస్ క ఫోర్ ఫైవ్ బీచెస్ ఉంటాయి బాగా బీచ్ అని ఇకా మళ్ళీ ఇంకోటి షిప్ బీచ్ షిప్ బీచ్ క్యాసినో బీచ్ అని అంటే చాలా ఉంటాయంండి మనకి
ఆహా అలా వెరైటీ వెరైటీ బీచస్ ఉంటటు ఓకేఓే ఓకే అంటే మీరు ఎలా వెళ్లంటే ట్రావె బస్
ఇ బస్ ఎలా మంటగ బస్ లోనే ట్రావెల్స్ బస్ మాట్లాడుకునిేము వెళ్ళామండి
ఓకే ఓకే మళ్ళీ రిటర్న్
ఏటైనా బై ట్రైన్ పోయేటప్పుడమ ఫ్లైట్ వచ్చేటప్పుడమో ట్రైన్ వచ్చామండి
ఓ ఓకే ఓకే మీకు ఎలా ఉంది మీకు అక్కడ వెళ్ళిన ఎక్స్పీరియన్స్ అట్టే ట్రా బస్లో బాా ట్రావెల్
పోయేట పోయేటప్పుడుమ ఫ్లైట్ ఎక్కాం కదా అండి వన్ అవ వన్ అవర్ లో దంచింది ఫ్లైట్
అ
వచ్చినప్పుడు ట్రైన్ అయితే వన్ డే పట్టింది మాకు హ ఇంకా ఇంకా ఇంకా మీరు విజిట్ చేసిన ప్లేస్ చెప్పండి ఏమన్నా మంచి ఉంటే
ఇలో